హలో
హలో
హాయ్ అండి.
హాయ్ అండి. బావున్నరా అండి. ఆ బావున్నామండి, మీరు ఎలా ఉన్నారండి?
మేము బావున్నమండి.
ఏం చేస్తున్నరు అండి?
ఏముందండి ప్రస్తుతం కాలిగున్నా.
అవునండి.
అవునండి. మీరేం చేస్తున్నారండి?
నేను బట్టలు ఐరన్ చేస్తున్నానండి.
ఓకే.
మీకు వచ్చా అండి బుట్టలు ఐరన్ చేయడం.
వచ్చండి.
చేస్తూ ఉంటరా మీరు ఇంట్లో.
ఆ అప్పుడప్పుడు చేస్తూ ఉంటమండి.
ఎక్స్పర్టా అండి మీరు ఐరాన్ చేయడంలో.
అంతా కాదండి అట్ల వచ్చు అంటే వచ్చు.
అవునండి.
అవునండి.
అవు అవును. అంటే మీరు ఇప్పుడు బొగ్గులు ఇస్త్రి పెట్టి ఉంటుంది కదా దాన్నే పెడి ట్టి నార్మల్గా ఎలక్ట్రిక్దా అండి.
ఎలక్ట్రిక్ అండి బొగ్గులు అట్లా అంత ఐడియా లేదండి మాకు ఇంకా.
అవునాండి.
అవునవునండి.
కానీ బొగ్గుల్దే బాగుంటుందా లేదంటే ఐరా ఇది ఎలక్ట్రిక్ బాగుంటుందా అండి
ఏమోనండి మేమైతే అదే వాడతాము సాకులోళ్లని ఉంటారు కదండి వాళ్ళైతే బొబ్బలతోనే చేస్తూ ఉంటారండి
అవునండి కానీ అదే బాగొస్తుందేమో అని నేను అనుకుంటున్నానండి
ఏమో అండి తెలీదు ఆ ఎప్పుడు పాతకాలం వాళ్ళు బానే చేస్తూ ఉంటారు కదండి
పాతకాలం పద్ధతే బాగుంటుంది కదా ఎప్పుడు
అవునవును కరెంట్ తో పని లేకుండా బానే ఉంటది
అవునుండి కరెంట్ బిల్ కూడా రాదు
అవును ఏమన్నా శాక్ హింగ్ ఇట్లా ఏం తగలకో కుండా కూడా ఉంటుందండి అప్పుడప్పుడు మిస్టేక్ అయ్యి షాక్ తగిలి పడిపోతూ ఉంటారు కదా
ఆ ఎస్ అండి కరెక్ట్
అట్లా ఏం కాకుండా బానే ఉంటది కదండి సేవ్ అయితుంది కరెంట్ కూడా
మెయిన్ గా కరెంట్ సేవ్ చెయ్యొచ్చండి
అవును
కరెంట్ బిల్లు డబ్బులు సేవ్ చే చ్చు కరెంటు ఆదా చేయొచ్చు కరెంటు లేనపుడు కూడా యూజ్ జే సుకోవచ్చు
అవునవును దాంతో కరెంట్ ఉండాల్ల ఇట్ల ఏం ఉండేల్ద్ చూడండి ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు
అవునండి ఎప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్లెటూర్లులో ఎక్కువ కరెంట్ ఉండదు
అవునవును వర్షాకాలం అస్సలు ఉండదు
ఆ అవునండి వర్షాకాలం ఎండాకాలం కూడా ఎప్పుడు ఉంటుందండి సరిగా ఇవ్వాలి కరెంటునే ఇవ్వరు అసలు కరెంటు
అవునవును అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటారండి
అట్లాంటప్పుడు బాగా ఉపయోగపడుతుంది
అవునవునండి మీరేం చేస్తారంండి అంటే ఎలక్ట్రిక్ కేనా లేక బొగ్గులతో చేసే పెట్టె తో చేస్తుంటారా
లేదండి బొగ్గులతో చేసేది నేను చూశానండి. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు.
ఓకే
ఎలక్ట్రిక్ దేనండి నేను యూజ్ చేసేది నాకైనా రాదు బట్ చానా ఇంకా అర్జెంట్ అంటే మాత్రం చేస్తానండి అంతే
అవునవునులేండి
తిన్నారా అండి మీరు
ఇంకా లేదండి తినాలి మీరు తిన్నారా అండి
ఆ తిన్నావండి. ఏం తిన్నారు పప్పు అన్నమండి
మేము కోడిగుడ్ల పల్లెం పూరి అన్నం చేశానండి
అబ్బా ఈ రోజు స్పెషలా అండి మీ ఇంట్లో ఏమైనా
త్తలేం లేదండి చేసాము
అవునా
అవు
పూరి మీరే చేసారా లేదంటే ఇంట్లో ఎవరైనా చేసారా
పిండి కలపడం రాదు పిండి కలపడం అమ్మ చేస్తుంది పూరి తిక్కేసి అవన్నీ ఫ్రై చేయడం అంత నేనే చేస్తానండి
పూరి పొంగడానికి మీకు ఏమైనా టిప్ తెలుసా అండి
ఆ తెలుసండి బాగా మెత్తగా పిసుక్కోవాలి పిండిని ఇంకా కొద్దిగా కొంతమంది సౌడ పొడి కూడా యాడ్ చేస్తారండి దాంట్లోకి
కాదు ఉప్మా రవ్వని కొంచెం యాడ్ చేస్తే బాగా పొంగుతాయండి పూరీలు
అవునా ఏమోనండి నాకు ఇది తెలీదు నేను ఎప్పుడు అలా చేయను ఆల్మోస్ట్ నేను చేసినప్పుడు పొంగుతూనే ఉంటాయండి అవి
లైక్ యూట్యూబ్ లో చూసానండి నేను కూడా పూరిలెకి ఇట్లా ఉప్మా రవ్వ వైట్తో చిన్నరవ్వ ఉంటుంది కదా
ఆ అ ఉంటుందండి ఆ
ఆ అది కలి అది కలిపితే బాగా పొంగుతాయంటండి
ఏమోనండి ఎప్పుడు ట్రై చేయలేదు మీరు చెప్పారు కదా ఒక్కసారి ట్రై చేసి చూద్దాం
ఉమ్ చూడండి
అ
కోడుగుడ్లు నాటివే వాడతారా లేదంటే ఫారం గుడ్లా అండి
ఫారం గుడ్లేనండి నాటియి ఇప్పుడెప్పుడండి అప్పుడెప్పుడో కోలుండేవి కూడా లేవు
ఉమ్ పల్లెటూర్లో అయితే దొరుకుతాయి కదండి ఇక్కడ సిటీస్ లో కూడా దొరుకుతాయండి కొంచెం కాస్ట్ ఎక్కువ అంతే
ఎక్కువ పెట్టడానికి ఇక్కడైతే ప్రస్తుతానికి అమ్మరండి నాటు గుడ్లు పల్లెటూరులో అంతా అవి ఏమంటరు పిల్లలను లేపడానికి కావాలి కదండి వాళ్ళకి ఆల్మోస్ట్ అంతా పొదగేసుకుంటుంటారండి అమ్మరండి అవి
ఆ మీ ఇంట్లో ఉన్నాయాండి కోళ్ళు
లేవు లేవండి అప్పుడు ఉంటాడండి ఇప్పుడు అసలు లేవు
ఎందుకండి పెంచుకోవచ్చు కదండి కోళ్లు పొద్దున్నే బాగా అలారం పెడతాయి మంచిగా
ఉంటాయి బట్ అవునవును కాకపోతే చెట్లు పెంచామండి అవన్నీ పీకేస్తూ ఉంటాయి అవి అందుకోసం పెంచు
అవునా అండి
అవునండి ఉంటే బానే
చెట్ల కోసం చెట్ల కోసం కోళ్ళలను పెంచుకోవడం మానేసారా
అవునండి చెట్లు కూడా కావాలి కదండి అవి కూడా మన పెంచుతేనే పెరుగుతూ ఉంటాయి కదా
అవునవును అంతే అండి
ఒక దానికోసం ఒకటి వదులుకోవాలండి తప్పదు
అవును మరి ఇంకేంటండి
ఇంకేముందండి మీరు పెంచుతారా అండి కోల్ని అన్నిటిని
లేదండి మాకు కూడా అంతే మా అత్తమ్మ కోళ్ళు అంటే నచ్ తనకి ఇష్టం ఉండదు ఎక్కువగా చెట్లు ఉన్నాయి మా ఇంటి దగ్గర కూడా
అవునవునండి
అవన్నీ అవి పీకే ఆ పీకేస్తాయ్ అనీ ఇచ్ కోళ్ళని, కుక్కల్నీ వీటిని ఏ వేటిని పెంచుకోదండి మా అత్తమ్మ.
అవును అవును లేండి
ఆ
చెట్లు ఉంటాయి మాకు గార్డెన్ లా ఉంటది కదండి ఇల్లు స్వచ్ఛమైన
ఆ అవునండి మా ఇంటి దగ్గ్ ఆ మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉన్నాయండి మా ఇంటి దగ్గర ఓ చెట్. ఈ ఇల్లు అనడం కంటే ఓ పెద్ద తోట అనడమే మంచిదండి అన్ని చెట్లు ఉన్నాయండి టెంకాయ చెట్ ట్లు మొత్తం పూల చెట్లు ఇట్ల రకరకాల చెట్లన్నీ ఉన్నాయండి మా ఇంటి దగ్గర.
అలా ఉంటే ఇంట్లో ఎంత బాగా అనిపిస్తుందండి. స్వచ్ఛమైన గాలి కోసమే మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం తోటలకి ఇంటి దగ్గరే ఉంటే ఇంకా బాగుంటుంది కదండి.
అవునండి బట్ ఎండాకాలం వస్తే మొత్తం ఆకులన్నీ ఇంటి ముందే ఉంటాయండి. కసు ఊడ్చినా గూడా ఊడ్చనట్టే ఉంటుందండి.
హా ఇల్లు క్లీనింగ్ చేస్తూనే ఉండాలి ఇంక అప్పటికి.
అవునండి
కొన్నిటి కోసం కొన్ని వదులుకోవాలండి తప్పదు.
ఆవో తప్పదండి ఇప్పుడూ ఎండాకాలం అయితే అందరూ వేడి వేడి అంట్. టారు మా ఇంటి దగ్గరా అట్లా వేడి ఏమి ఉండదండి బాగా చల్లగా ఉంటుంది.
దాన్ని మనకి
అవునండి
ఇప్పుడు చానా మంది ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అంటు డిఫెండ్ అవ్వాల్సి వస్తాంది కదండి అట్లా చెట్. ట్లే ఉంటే ఇంటి ముంద రే బాగా గాలి వస్తుంది.
అవునండి కరెంట్ కింద అస్సలు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదూ.
అవును
మంచిగా ఫ్రీగా నేచరు నేచర్ ఇచ్చే గాలిని పీల్చుకోవచ్చు.
అవునవును ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి లంచ్ లంచు కూ నైట్కి ప్రిపేర్ చేసేశారా అండి.
నైట్కి చూడాలండి ఇంకా ఏమన్నా చెయ్యాలి. ఏమన్నా స్పెషల్ చేద్దాం అనుకున్నామ్ అండి. మీకు జున్ను చేయడం వచ్చా అండి.
లేదండి ఎప్పుడో ఒకసారి ట్రై చేశాను బట్ అది అంత వర్కౌట్ అవ్వలేదండి.
ఈ రోజు మేము ట్రై చేశామండి. ఆ యూట్యూబ్ లో చూశి చేస్ స్తే వాళ్ళేమో త్రీ విజిల్సే పెట్టమన్నారు మేము ఆల్మోస్ట్ ఎయిట్. నైన్ వచ్చినా కూడా అది అట్లానే కొద్దిగా అట్లా జున్ను మాదిరి.
అంటే ప్చ్ కుక్కర్సు డిఫరెంట్ కదండి ఒక్కో కుక్కర్ ఒక్కోలాగ వస్తుంది కదా. ఒక్కకొక్కా కుక్కర్ ఒక్కొక్ కెపాసిటీ ఉంటుంది క్వాలిటీ కుక్కర్స్ అనుకో అవి కొంచం. ఒకో విజిల్ రెండు విజిల్ కంతా అంత బాగా సెట్ అయితుంది
అవునా ఉంది
తు ఉండే కుక్కర్స్ కూడా అంతే అండి ఆ రైస్ కావాలంటే కూడా త్రీ ఫోర్ విజెస్ కావాలి దానికి
అవునవునులేండి
ఉ
మేమైతే ఈ రోజు ఎగినం చిరాకు వచ్చేసిందండి అలా అయిపోయేసరికి
మొత్తానికి తిన్నారా అండి జున్ను
ఆ జున్ను బాగోచ్చిందండి
ఆ
ఇంకా ఏమైతుందా అనుకున్నా కాకపోతే వెయిట్ చేసేకే కొంచెం విసుకోచ్చిందండి ఇంకా కాలేదేంటి కాలేదు ఏంటి అని వాళ్ళు చూస్తే త్రీ విజిల్సే చెప్పారు మేమైతే ఆల్మోస్ట్ నైన్ టెన్ పెట్టామండి
ఇంకా ఫస్ట్ టైమా అండి చేసింది మీరు
ఆ అవునండి ఫస్ట్ టైమే అందుకే యూట్యూబ్ లో చూసా కాకపోతే అది అలా అయిపోయింది లాస్ట్కి పర్లేదు బానే వచ్చింది అనిపించిందండి ఓకే అండి
బాయండి
ఆ